హలో బాగున్నావా డువ్వు
ఆ బాగున్నా నీ లెక్క ఏం చేస్తున్నావ్
ఏం చేయలే ఇప్పుడే తినీ ఉగ్గాని వడ చేసింటే తిని ఊరికే ఉన్నాం
ఆ ఓకే ఏం చేస్తున్నారు
ఏం చేయలే అదే పండుగ ఉంది ఫెస్టివల్ పెళ్లెళ్ళు సీజన్ కదా
ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు
అవ్వ ఏం చేస్తన్నారు
పెళ్లిళ్ల సీజన్ వస్తంది కదా ఇంకా దాని కోసం ఏమైనా షాపింగ్ చేద్దాం అన్నట్టు ఉన్నాము
ఏం ఎక్కడికి వెళ్దాం షాపింగ్ కి ఈ బెంగళూరుకు పోదాము
ఆ బెంగళూరుకి వెళ్ళాం షాపింగ్ కి బెంగళూరు పోయి ఆ పట్టు పట్టు చీరలు కొనల వెళ్లా ఇంకా దానికి వర్క్ వేపించాలా బ్లౌజుల కి ఇంకా అట్లనే పోవాలి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవన్నీ కొనాలి కదా
ఆ వినాయక్ చతికి ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా ఏమైనా డాన్సెస్ అట్లా ఏమైన
ఆ వినాయకచవితి కూడా చేయాలనే ఉన్నాము అందరినీ అడిగి అందరూ మాట్లాడి అట్లా అందరూ ఓకే డ్రస్ కొడు ఓకే డ్యాన్స్
డ్రెస్ కోడ్ ఏవైనా కలర్ అచ్చ అ ఏమన్నా సెలెక్ట్ చేసి నాకు పెట్టండి నేను వస్తాను మీతో పాటు
ఆ ఓకే నేను అప్పుడు చెప్తానుమీకీ అప్పుడు మీరు వారు ఇంకా ఏమను వట్లేదు అవన్నీ చేసుకొని చూసుకుందాం కానీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే మాత్రం ముందు వన్ మంత్ ముంద
మనము మనద్దరిమే ఏదైనా గప్ప పాట నేర్చుకొని వేయాల
ఆ ఇద్దరమే చేద్దాం ఏదైనా హిందీ సాంగ్ తెలుగు సాంగ్ ఏదైనా కని ఒక మంచి సాంగ్ తీసుకొని బాగా చేసి ఆ అలా చేద్దాం ఏదనా ట్రై చేద్దాం
చిక్పేట్కి పోవనాల అక్కడ అన్ని మంచి సెలెక్షన్స్ మనం వెతికే కొద్దీ ఉంటాయంట నేను చాలా రీల్స్ సెండ్ చేస్తా అక్కడికి పోదాము
ఆ
మనం డ్రెస్ కోడ్ అవన్నీ
ఆ ఓకే నేను కూడా సర్చ్ చేసాను చాలా షాప్ బాగున్నాయంట వెళ్ళాం అక్కడ అన్ని డ్రెస్సెస్ శారీస్ బొటిక్తున్నాయంట బ్లౌజెస్ అక్కడ తీసుకు కుందన్నాం అవి కూడా మంచి మంచివివయినా
ఆ
తీసుకోని
హ్మ్
అవన్నీ చేద్దాం అదే మీ మ పూర్ణ హల్దికు ఆ మరి క్షన్ మళ్ళీ పెళ్ళి మళ్ళా అట్లా ఒక్కోదానికి ఒ ఒక డ్రెస్ అని అట్లా అన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని అప్పుడు తీసుకునేది కేమే అందులో ప్లాన్స్ ఏమనా ఉన్నాయా
ఆ అవే మనము ఆన్లైన్ షాపింగ్ నీ ఆఫ్లైన్ ఎక్కడైనా ఐ మీన్ బాగా డ్రెస్సెస్ తీస్ కున్న కూడా బాగా కుట్టించుకొని బాగుండాలి పెళ్లిలో
ఆ నేను కూడా ఆన్లైన్ లో ఒకటి చూసా అది బానే ఉంది బట్ త్రీ థౌజండ్ అలా స గా రేంజ్ లో ఉంది చూద్దాం అక్కడ ఒకసారి చిక్పపేట్టు వెళ్ళి అక్కడ ఏమైనా దొరికితే అక్కడ తీసుకుందాం
ఆ అక్కడ రేట్ తక్కువనే ఉంటాయి బట్ కలెక్షన్ కూడా బాగుంటుందండి సో అక్కడికి వెళ్ళి చూసి లేక్ అది ఒకడ ఒకవేళ మనకు నచ్చకుండా అంటే ఇక్కడ వచ్చి ఇంకా ఆన్లైన్ లోనే షాపింగ్
అదే ఆన్లైన్ లో చూస్త వచ్చింది ఒకటి పిస్తా కలర్ అది బాగానే ఉంది అది తీసుకుందాంమని అనుకుంటు కొన్నామా మళ్ చూద్దాం అని అక్కడికెళ్ళి ఒకసారి అక్కడ చూద్దాం అక్కడ ట్రై చేసి ఏమైందో ఏ బాగుండేటు ఏమైనా దొరికితే కలెక్షన్ అక్కడ తీసుకు కొనడం లేదంటే ఆన్లైన్ లో బుక్ చే
మ్యారేజ్ ఫిక్స్ అయితే ఇంకా చాలా ధూమ్ ధామ్
ఇచ్చి పడేసేనా
ఆ అప్పుడు కూడా ఇన్ క మేక్ సో పార్టీకి పిలిపించి ఇచ్చి కీ
హు అదే చ ఆ చిట్ పెట్టుకు వెళ్తే అవన్నీ కూడా ఉంటాయంట మేకప్ యాక్సెసరీ అంత మంది జడది జడాలు డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి అంటా చూద్దాం అక్కడికెళ్ళ ఒక
జువెలరీ కూడా అక్కడే తీసుకువేలిన్నాం
ఆ అదే వన్ గ్రామ్ షాప్స్ గాని ఉంటాయంట అక్కడికి వెళ్ళి తీసుకొని
ఉమ్
అందరిలో హైలెట్ అవ్వాలి కదా
ఆ అంతే కదా
అందుకే మంచి మంచి షాపింగ్ లు తిరిగాము ఒక్కో ఒక్కో దానికో ఒ డ్రెస్సు ఒ ఒక్కో జడ ఒక జ్యూవెలరీ అట్లాంత ఒక్కొ సేట్ చేసుకున్నాం చూద్దాం ఇంకా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ధర్మవరంలో ఏమైనా ఉన్నాయా మీకు తెలిసిన షాప్ ఏమైనా అందులో
ధర్మవరాం లో ఏమంత ఎక్కువ వెస్ట్రన్ ఉంటాయి మాంగళ్యా అలా అయితే వెళ్లచ్చు అక్కడ రేట్ చాలా ఉంటుంది మనం చూడాల మన రేంజ్ బట్టి ఉంటాయి అక్కడ
పట్టు చీరలు షాప్స్ చాలా ఉంటాయి కదా
ఆ ఆ సిల్క్ సిటీ కదా చాంద్ కు అక్కడ ఉంటాయి రేట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే ఉంటాయి కానీ మనం బార్గెంగ్ చేయలి
అదే చూద్దాం అక్కడ చిక్పేట్లో కూడా ఈ పట్టు చీరలు షాప్స్ కూడా ఉంటాయంట కానీ మనం అక్కడ నమ్మేకి ఉండదు చూద్దాం ఇక్కడ వీవర్స్ దగ్గరకి డైరెక్ట్ వీవర్స్ దగ్గిర పోతేనే ప్యూర్ స్కిల్ ఏదో ఒకటి అన్ని చూడలా అన్ని తీసుకోవల్లా
మనం ఒక్కసారి చిప్పేట్కేల్తే ఇంకా పెళ్ళికి వినాయక చవితి కి చాలా బాగా డ్యాన్స్ ఎంజాయ్ చేయాలా
ఆ అవే డ్రెస్సెస్ అన్ని ఒకసారి తీసుకొచ్చి చూద్దాము ఇంకా ఏమైనా ఉండేవన్నీ జెల్లెరీ ఇంకా మనతో పాటు ఏ ఏవరైనా మన మన ఇలాంటివి తీసుకు తీసుకుంటారు అంటే తీసుకెళ్దాము వాళ్ళ
ఆ హేమాక్క వాళ్ళు వస్తారంట వాళ్ళనిపించకెళ్దాం
ఆ హేమాని అడుగుదాం ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళందరి కూడా అడిగి పలుచుకొని చూసి చాలానే షాపింగ్ చేయాలి
చేయాలి ఇక ఫుల్
ఆ పండుగ అప్పుడు కూడా సిక్స్ డేస్ కూర్చోపెటుతారు కదా సిక్స్ డేస్ సిక్స్ డ్రెస్సెస్ వైయాల
ఆ అదే మేము ఫంక్షన్ చేయాల అనుకుంటాన్నాం దానికి కూడా బట్టలు తీసుకోవాలా నువ్వు బెంగళూరు లోనే ఉంట కాబట్టి ఇంగా అక్కడికీ వస్తామే ఊద బట్ ఫంక్షన్ కూడా చాలా బాగా చేయాలా
మ్ అక్కడే తీసుకుందాంలె అవ్వని
ఆ ఆఫ్ సారీ ఫంక్షన్ కాబట్టి కొంచెం టామ్
ఉ ఓకే ట్రై చేద్దాం ఏదో ఒకటి తీసుకుందాం ఇంకా ఆన్లైన్ లో కూడా నేను ఒక్కటి వాట్సాప్ గ్రూప్ లో చూసినా జ్యువెలరీ అంతా చాలా బాగున్నాయి దాంట్లో కూడా ట్రై చేద్దామంటే దాంట్లో అవి కూడా షేర్ చేస్తాను మీకు చూడండి ఒకసారి నచ్చితే
ఆ ఓకే అది ఐ మీన్ రేట్ మన రేంజ్ బట్టి ఉంటాయి మనం దాంట్లో సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు అయినవి తీసుకు
అదే అదే దాంట్లో కూడా చాలా బాగున్నాయి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి
ఆ అది పే పే అది పేర్స్ పెట్టు నాకు నేను వాళ్ళకు ఫ్యా జ్యువెలరీ నుంచి చూసి ఒకవేళ నచ్చితే తీసుకుంటాం
ఆ ఓకే ట్రై చేయ్ ద్దాం ట్రై చేద్దాము అవన్నీ బుక్ చేసి అవన్నీ మాట్లాడుతూ
ఆ ఓకే
హా ఇంకా ఏవైనా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నా కూడా తీసుకురా తీసుకొని చూసి వేరే ప్రైజెస్ లో కూడా అవ్వన్నీ చూసి
ఆ ఓకే
అవన్నీ చూస్తే తీసుకొని మళ్ళీ నీకు కాల్సి అయితే
మనం బోటిక్స్ కూడా చాలా మంచి డిజైన్స్ పెట్టి కుట్టించుకొని అట్లా పెట్టించుకోవాల ఆ శారీస్ కానీ ఇట్లా దానికి సెలెక్ట్ అయినవి చేపించుకొని డిజైన్ పెట్టించుకో పోవాల్నా
ఆ బుటిక్ ఆ బోటిక్ సో ఉంటాయి ఈ వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ దాంలలో కూడా చాలా మంచి మంచి ఉన్నాయి దాంట్లో అవని చూద్దాం నేను అదే జ్యూవెలరీ త్రీ మాత్రం చానా చానా బా మంచిగా ఉన్నాయి దాంట్లో జ్యూవెలరీ అది చూసే బిక్స్ టెన్ డేస్ అను నాకు ఒకటి నచ్చింది ఒక ఫోర్ పేజెస్ ఉన్నాయి అవి మా
ఆ ఐ మీన్ సింపుల్గా ఉండేటట్లు తీసుకోవాలి మనం మరి అంత చెప్పరే చెప్పరే ఉండకూడదు అందు
అంగ్ అది బాగున్నాయి చూసిన నేను కూడా లో ఇంకా ఓకేమై ఆ ఇంకో ఫోర్ ఫైవ్ మోడల్స్ చూసి ఏది నచ్చితే అది లేకుంటే సెట్ తీసుకోవాలా
హాఫ్ శారీస్ లోకి సెట్స్ తీసుకు కాళ్ళ పాపిడిబిళ్ళ వన్నీ ఉండేలాగాం
ఉ అదే చూద్దాం అవి ఎస్
దన్ కలర్ బట్టి
ఆ పెద్ద పెద్ద సెట్స్ ఉంటాయి కదా వడ్డానం పాపిడి వీళ అన్ని వచ్చి వచ్చేవన్నీ
ఆ అదే నేను కూడా చూసాను ఐ మీన్ ఒక జ్యువెలర్స్ పేసను
ఆ
వాళ్ళకి కాంటాక్ట్ అయయి మన డ్రెస్ పెడితే వాళ్ళు దానికి తగ్గ జ్యూలరీ మనకి ఫొటోస్ పంపిస్తారు మనం అది మనకి ఓకే అంటే అది డెలి వరి చేస్తారంట అప్ ఆ పేజ్ లో కూడా చూడల్ల మనం
ఓకే సరేలే చూ ద్దమ్ చూసి మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నాం స
ఆ సరే బాయ్